ఆ చెప్పండి ఏం చేస్తున్నారు ఖాలీగానే ఉన్నామండి తిన్నార అండి తిన్నా అం ఎంచేస్తు సార్ మరి మార్నింగ్ నుంచి ఏం లేదండి ప్రజెంట్ డ్యూటీ అయిపోయింది ఖాళీగానే ఉన్నాము మ్ హ్మ్మ్ మీ మీరూ విలేజ్ లో ఉంట్రా సిటీలో ఉంటరా, ఒకే ఒకే అంటే మరి విలేజ్ ల వాతావరణం ఎట్లుంటది. ణం అంటే హమ్ చుట్టు పొలాలు చిన్న చిన్నయ్ చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటాయి ఓ మావ్ ఊర్ళో అయితే చెరువుంటది స్టార్టింగ్లోనే
హ్మ్
చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఆ సాయంత్రం కాగనే ఊర్లో వో ప్చ్ అక్కడ పదిమంది, అక్కడ పనెన్ పద్ మంది కూర్చొ కూర్చొని, వాళ్ళా కష్టసుఖాలు ఆప్యాయతల గురించి చెప్తారు.
హ్మ్
హ్మ్ ఇంగ విలేజ్ అయితే ఇట్లా ఇట్లుంటాయండి. కొంచెం కొన్ని కొన్ని వాతావర్ణాలు పాడి పంటలు సాము ముంటాయి ప్లస్ ఆటి చల్లటి, వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంటది. ఆల్మోస్ట్ విలేజ్ వాతావర్నే ఇష్ చ్చో ఉందిగా పట్న వాతావరణం ఏముంటది. జెప్పు ఎప్పుడు పొల్యూషన్ ఉంటది. ఎప్పుడు సౌండు సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉంటది. గదా ఎప్పుడిగాలి అవ్ పిల్చుకొను మనక్ ప్పుడు అనేఖమైనా వ్యాధులు వస్తాయ్ గావట్టి మనక్ పల్లె పల్లెటూరులో అయితే స్వచ్చ్ చెట్లు ఉంటాయి. గావట్టి స్వచ్ఛమైన గాలి ఉంటది. న్యాచురల్ గా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, మనకు ఆక్సిజన్ బా ఇస్తాయి. అక్కడ పా ఆ పట్నంలోనే ఏముంటది. చెట్లు ఉండవు. కావట్టి కార్బన్ డయాక్సైడ్ ను మనం బీల్చ్ కోవాల్లే మనం మంచి మాట చెప్పారు. ఎందుకంటే పట్టణంలో చెట్లన్నీ అంతరించిపోతాన్నయ్ అసల్ నువ్ ఒకటి ఒకే ఇగ ఇక్కడో, ఒకటి కనుక చూద్దామంటే, ఒక చెట్టు ఉంటుంది. తప్పగానే ఇక్కడ ఏమి లేవు. ఇక్కడ పల్లెటూరులో మాత్రం దగడుగడుగున్ చెట్లే ఉంటయ్ కదా అయితే ఇప్పుడు పట్టణంలో చూసుకుంటే పట్టణంలో, ఇప్పుడు డెవలప్మెంట్ పేరిట ఆ చెట్లన్నిన్ నరికిస్తారు. దాని ద్వారా ఏమైందంటే, కార్బన్ డయాక్సైడ్ పెరిగి
టేన్ లే వోస్సర్ గుద్దున్నాయ్ ఇప్పుడు మొక్కల్ బెన్స్ ఏమవుతుందంటే, కార్బన్ డైఆక్సైడ్ అనేది, అవి పీల్చుకుని ఆక్సిజన్ ది రిలీజ్ జేస్తయ్. హ్మ్ ఇప్పుడూ ఇప్పుడు వాతావరణం కాలుష్యం గావడం వల్ల సగటు మనిషి జీవిత్
అవును ఆబో ఇప్పుడూ పల్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒకప్పుడూ పల్లెటూర్లో ఉండేవారు వున్ వంద సంవత్సరాలకు, తొంభై సంవత్స్ సంవత్సరాలు బతుకుతున్నారు కాకపోతీ, అదే పాప్ప్ పట్టణ వాతావరణానికి ఉన్న, మనుషులు వంద సంవత్సరాలకు కనీసం యాభై సంవత్సరాలక్ టార్గెట్ ఏమున్నది. తెల్సా అంటే ఆ ఫుడ్డు ఆ పొల్యూషన్ ఆ వాతావర్ణానికి ఉన్నది. అవునుమ్ బ్రవ్ పల్ల్ ప్రతీ వస్ స్తువు కల్షితమైతుంది.
ప్చ్ ఇప్పుడు మనకి పట్టణంలో చూసుకుంటే, పాల అనేటి కల్తీ పాలే దొరుకుతాయ్, ఇక్కడైతే మనకి పల్లెటూర్లో స్వచ్ఛమైన ఆవు పా
స్వయంగా మనకు పిండి ఇస్తారు, కదా పిండి డైరెక్ట్ పోస్తారు. మనకూ స్వయంగ్ దొరకవ్ మనం దగ్గర పిల్లెలల్ ఎనభై రూపాయలు అరవై రూపాయలు అదే సిటీలో అయితే ప స్వచ్ నీళ్ళు కలిపిన దాంట్లో పాలల్లో పౌడర్ వేసి చిక్కదానానికి రప్పించి దాన్ని రొండు వందలు మూడు వందలు అని అమ్ముతారు ఆల్మోస్ట్ పట్టణంలో అన్నీ కల్తీయే కల్తీ ఫుడ్డు కల్తీ మందు కాని కల్త మెడిసిన్ కానీ ఆల్మోస్ట్ వెస్ట్ ఆఫ్ అంతా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చేటివి కాబట్టి మెడిసిన్ కాగానీ ఇవన్నీ ఇ పట్టణం గురించి చెప్పి కూడా వేస్ట్ అనండి పల్లెటూరే మెస్ట్ ఇప్పుడు పల్ మామూలుగా జ్వరం వస్ తే ఏమంటుందంటే ఇక్కడ చిన్న చిన్న ఆన్మన ఏద ఆయుర్వేదిక్ మందులు లాంటివి ఏమన్నా యూజ్ చేస్తే తగ్గిపోతుంది ఆ అదే పది ప దానికి మెడిసిన్ అని అని చిన్న జ్వరం వచ్చినా కూడా అనేక రకమైన టెస్ట్లు అయి యి గియి అని అని డబ్బులు లాగు తారు
మ్మ్
అందుకే ఆల్మోస్ట్ పల్లె చెప్పాలి పోవాలి పోవాలి పోవాలి కానీ చిన్నదానికి కూడా అనేక రకమైన ఓ సంబంధం సంబంధం లేకుంట కూడా ఆ మేడ్స్ సన్ రాస్తున్నారు
ఇప్పుడు ఎందంటే ఆ ఆరోగ్య శాఖ కూడా మొత్తము మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. ఏదైనా ప ఏదైనా మధ్య తరగతి వ్యక్తి పేద వ్యక్తి హాస్పిటల్కి పోయిండంటే కనీసం మూడు నాలుగు వేలు ఐదు వేలు లే అండి హాస్పిటల్ల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితి వచ్చేసింది అది ఎందుకు ఆడ పోతే మీరు చెప్పినట్టు టెస్టులు అని యూరిన్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ అని అయన్ని టెస్టులు చేసి పబ్లిక్ ని మొత్తం పి పీల్చి పిప్పి చేస్తున్నారు అందుకోసమే ఒక వ్యక్తి హాస్టపా ఇప్పుడు వెళ్తారూ మధ్య తరగతి వ్యక్తి పేద వ్య
వెళ్ళైతే అస్సల్ చెయ్యలేడు
అయితే నేను చెప్పేది ఏందంటే పల్లెటూర్లలో కొన్ని చాలా మంచిగా ఉంటది నాకు కూడా కాకపోతే పట్టణాలలో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటిది రవాణా ఫెసిలిటీ అదేవిధ మనకి చూసుకుంటే ట్రైన్ కావచ్చు బస్సులు కావచ్చు ఫ్లైట్ కావచ్చు లేదంటే మనకి డెలివరీ ఇప్పుడు ఏదన్నా వస్తువును మనం ఆర్డర్ ఇచ్చామనుకో మనం ఇంటి వరకూ వస్తాయవి ఆ డెలివరీ వస్తాయి ఇప్పుడు చూడండి సిటీలో ఇన్స్ట మార్ట్ ఇన్స్టామా కానుంది అక్కడ మనం బుక్ చేసుకున్నాం అనుకోండి ఆ వస్తువు అనేది మనకి ఇంటి వరకు చేరుస్తారు మీకు టమాటా కావచ్చు కర్రే మీకు ఎటువంటి కూరగాయలు కావచ్చు లేకపోతే ఆ సరుకులు కావచ్చు చక్కెర పిండి ఏదైనా కానీయండి ఆల్మోస్ట్ ప్రతి వస్తువుని వాళ్ళ తీసుకొస్తారు అంటే అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి
అయితే మీరు అన్నట్టు డి మార్ట్ నుంచి డెలివర్ చేస్ త్తరు అవి జేస్తారు ఇవి జేస్తారు అంటే అవి ప- పండ్ల మీద క-కాయగూరల మీద మెడిసిన్ జళ్తారు కదా ఆ మెడిసిన్ జల్లి ఫ్రిడ్జ్ లో పెడతారు కరాబ్ కాకుంటా దాని మీది ఎట్లా అయతుంది కల్తీ అవుతుందా కాట్లేదా అది ఇక్కడ ఫ్రూట్స్ మీ కొనే పరిస్తితి లేదు టైమ్ ఉండది అదే టై టైమ్ ఉండది ముందగాల్నే తె త్రూ స్టోర్ చేసుకుంటారు అదే విలేజ్ లల్లైతే జస్ట్ న్యాచురల్ గా పంట పొలాలలో పండించినవే డైరక్ట్ అమ్ముకుంటారు తెచ్చుకుంటారు అవే తింటారు కాకపోతే ఎక్కువ మంది ఏంజేస్తారంటే మన పల్లె అదీ మన అదీ ఆఆ స్వచ్ఛమైనది ఎవరు నమ్మరు కల్తీయే ఎక్కువ వాటిని నమ్ముతారు కల్తీ వాటికి ఎక్కువ రేటు ఉంటది స్వచ్ చ్చమైనవి తక్కువ రేటు ఉంటది ఆహా ఇది తక్కువ రేటుకు అమ్ముతున్నాడుగా ఈ రైతు అంటే ఇదిఖరాబ్ అయిన బాపతి ఇది ఎక్కువ రైటు అమ్ముతున్నాడుగా ఇది క్వాలిటీ అని నమ్ముతారు మాక్సిమం వీళ్ళంతా ఇక్కడ నమ్మ నమ్మాల్సినవి నమ్మరు నమ్మనేది కొంటారు అన్నట్టు
ఇప్పుడు చూడండి మనకి మామిడి కాయలు ఉన్నాయి మామిడి కాయలు పల్లెటూరులో మనకి స్వచ్ఛమైన మామిడికాయలు దొరుకుతాయి అదే మనము పల్లెటూరులోకి వెళ్తే అక్కడ కార్బన్డ్ అండ్ కార్బనో ఏమి ఉంటుంది అది కెమికల్ వేసి మామిడికాయలని పచ్చి మామిడికాయలని తీసుకువెళ్ళి పండిస్తారు
బోరిక్ యాసిడ్ అని ఒకటి మనం ఉంటది యాసిడ్
అయితే చూడండి అది పచ్చ్ అది పచ్చి వస్తువుని పండులాగా మార్చేది అది మరి మనం తిన్నప్పుడు ఆఆ మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళినప్పుడు మనిషి కూడా దానికి కంపల్సరీ డిఫాట్ డిఫాల్ట్ కావాల్సి వస్తది.
ఆ బోరక్ యాసిడ్ చేయడం వల్ల ఏమైతదంటే మనం కడిగిన అప్పు కడిగితే ఏం కాదు పోతది ఆ పైన మనకు ఎప్పుడైనా చూసినా పండు మీద పండు మీద గాని మామిడి పండ్ల మీద ఎప్పుడైనా చిన్నటి తెల్ల పొడిలాగా ఉంటది తెలుసా మనకు క్యారంబోర్డు పైన పో పోస్ సో ఎట్ల పొడుంటదో అట్లుంటది తెలుసా
అవును మనము ఫేస్ కి వాడే పౌడర్ లాగుండా అంటుకొని ఉంటది దాన్ని గట్టిగా
మనం అనుకుంటాం డస్ట్ అనుకుంటాం కాని తూడ్వంగానే పోతది అది
అది ఏం లేదు మీరు చెప్పినట్టు అది మీరు అది అదే మీరు ఏమో చె చెప్పారు కదా కెమికలే ఆ బోరిక్ యాసిడ్ వల్ల ఏందంటే అది పచ్చితనాన్ని పన్ను పక్వానికి తీసుకొస్తది ఆటోమేటిక్గా
పా పండడానికి పా పాకం రాకముందుకి యాసిడ్ ఏయడం వల్ల తక్కువ పోయా ఆ స్టేజ్ నేను కోల్పోయి ఏవనగా వెంటనే ఆ పాకానికి వస్తున్నట్టు పండు కళగదు కల్ ఎట్లా కలుగుతుది
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోటాలు ఉన్నాయి ఆ సపోటాలు కూడా చూడండి ఆ సపోటాలు కూడా మనము తింటున్నాం ఆ సపోటాలు కూడా పత్తి అంటే సిటీలలో దొరికే ప్రతి వస్తువు పచ్చి వస్తువు పోయి అక్కడ పండిస్తారు ఎందుకంటే ఇక్కడ నుంచి పండిన వస్తువు తీసుకువెళ్ళి అక్కడ ఆ మే సార్కి కరాబ్ అయితాయి కదా చెడిపోతావి కుళ్ళిపోతాయని ఏం చేస్తారుంటే ఇక్కడి నుంచి పచ్చి సేకరించి అడ తీసుకపోయి దాని కెమికల్స్ వేసి వాటిని పక్వానికి తీసుకొచ్చి పబ్లిక్ అమ్ముతరు
ఇంటి పక్కన ఒక తోట ఉన్నది
హ
ఆ తోటకాయలు మన మే మే ఫస్ట్ నుంచి పదిహేను వరకు వస్తారు కోసి ఆ కాయల్ని మన ఏది హైదరాబాద్ పంపి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పంపుతారు ఆ ఢిల్లీలో వాళ్ళు కెమికల్ యూజ్ చేస్తారట ఆ ఢిల్లీకి మాక్సిమం మనం మనకు కాయ తెంపుకుంటే ఎన్ని రోజులు టూ డేస్ కంటే ఎక్కువుండదు టూ డేస్ కల్లా ఆ కాయ అనేది ఏమైంటి అంటే మాడిపోతుంది దాని పైన పొట్టు అనేది మాడిపోయి ఎండిపోతది
ఉమ్
అది ఎం ఏ ఏ ఎన్ని పోలు ఎన్ని పయోగాలు అంటే వాళ్ళు మన దగ్గర రొండ్ రోజులు ఉండే కాయ ఎండిపోతే వాళ్ళ దగ్గర ఆ కాయ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఎబో ఉంటదట
ఎందుకూ కం కెమికల్స్ యూజ్ చేస్తార అడ
కె మికల్ యూస్ జేసీ ఏంటి అదనంగా సపోట పండనంగా ఇ నం మన మామిడి పండు హటి పండు అనంగా కెమికల్ యూజ్ చేస్తారు మిగతాయి మాత్రం యదోవిధిగా అట్నే ఉంటాయిలే ఆ అవి
ఇప్పుడు జామ పండు చూడండి ఇప్పుడు నాకు నచ్చిన ఫ్రూట్లలో మామిడి కం మామిడి పండు పుచ్చకాయ అనేది నాకు ఇష్టము కాకపోతే జామకాయ అనేది నాచురల్ ఫుడ్ అది ఎందుకంటే దానికి కెమికల్స్ ఎక్కువ యూ జ్ చేయరు ఎరువులు ఎక్కువ యూజ్ చేయరు ఎక్కడ తిన్నా మనం అది నచురల్ గా తింటాం
ఉంటది ఎక్కడనైనా కాదాస్త దానికి ఏముంది నా కెమికల్ అంటే ఏం లేదు ఒక కేజీ ఉప్పు వేస్తే ఆటోమేటిక్గా తీయదన వస్తది చెట్ ట్టుకు
ఇంకోటి ఏందంటే ఇప్పుడు తైవాన్ జామా అన్ వచ్చింది తైవాన్ జామా ఏంటిది చెట్టు చిన్న చెట్టుకి ఎక్కువ మోతాదులో కాయలుగా కాస్తాయి ఆ ఇంకోటి ఏంటంటే వాటిలో గింజల శాతం తక్కువ ఉండి గుజ్జు శాతం ఎక్కువ ఉంటుంది తినడానికి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది తైవాన్ జామా నే వాడు తున్నరు ఇప్పుడు
గట్టిగా ఉంటది గు ఒక గింజ గట్టిగా ఉంటది. ప్లస్ అలా తీపి దానం ఎక్కువ ఉంటంది అన్నట్టు అల్లా
ఆ ఇప్పుడు తైవాన్ జామా చూడండి జామకాయ అనేది పెద్దగా ఉంటుంది చూడ్డానికి మంచిగా మెరుస్తూ నిగనగలాడుతుంటుంది దానిక కోసిన తర్వాత దాంట్లో గుజ్జు శాతం అంటే దాంట్లో గుజ్జు ఉంటుదా ఆ గుజ్జు శాతం ఎక్కుండి గింజల శాతం తక్కువ ఉంటది ఇవన్నీ అవన్నీ ఏంటిదం అంటే వాళ్ళు ఆర్గానిక్ గా అంటే వాళ్ళు ఒక చెట్టుకి ఒక చెట్టు పెట్టి డెవలప్ చేసిన చెట్స్ ఇవన్నీ
కూనం అది అ అది మన అంటు వేర్ల ను తీసే చెట్టు అన్నట్టు ఆ అదొకోమంచే ఇదొకమ్మ నుంచే కకి ఆ గింతంత మట్టిలో కలిపితే అంటూ మనం ఒకటి అంటు
అదే అదే మొక్కని అంటుకట్టే పద్ధతి ద్వారా వాళ్ళు ఆ చెట్టుని సృష్టించడం జరిగింది.
సృష్టించడం జరిగింది అది ఎక్కడో ఎవరో తయారు చేయలేదు దాన్ని అళ్ళ నుంచి వచ్చిన గింజల్ని మనం పెడుతున్నా అన్నట్టు అంతే ఓకే థ్యాంక్ యూ అండి